అవు హలో ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం జెస్సున్నారు
ఏం జేస్తున్నారు
ఏం లేదండి ప్రజెంట్ పని అయిపోయింది ఖాళీగానే ఉన్న ఆ టిఫిన్ జేసి ఏమండి మీరు
మేము కూడా టిఫిన్ చేసామండి ఏం టిఫిన్ చేసార అండి ఈరోజు
దోశ అండి
అవునా పాప స్కూల్ వెళ్ళిందండి
ఆ వెళ్ళిందండి స్కూల్కి వెళ్ళింది బాక్స్ కూడా పెట్
మేము రోజు ఇడ్లీ చేసామండి
ఇద్ ఇడ్లీ ఆ అండి ఊ పిల్లల్ పోయారా స్కూల్కి ఉహుమ్ ఏం వంట చేసారండి హలో ఆ
శనగ పిండి
హలో ఎగ్ అండి ఆ చెప్పండి హలో ఆ వినిపిస్తుందండి ఇప్పుడు ఆ వినిపిస్తుంది
ఆ ఆనియన్ వండానండి ఆనియన్ అండ్ ఎగ్
అవునా
ఆ మీరేం వండారు
నేను ఈరోజు పప్పు చారు చేసానండి
ఆహా పాప పప్పు చారు
ఆ తింటాదండి పాప పప్పుచారు హలో
వాళ్ళ ఏవో అవే చేసుకోవాలి కదా
ఆ అవునండి అందుకే ఇంకా పప్పుచార్ చేయి అంటే మమ్మీ పప్పుచార్ చేయ అంటే చేశానండి పప్పుచారు
ఆహ మీరు కూడా తింటారా అండి
ఆ తింటామండి తింటాం పప్పుచారు ఉమ్ ఇంకా ఏ ఇంట్లోనే ఉంటారా అండి
ఆ ఇంట్లోనే ఉంటామండి. మీరు
అవున ఆహ్ ఇ ఇంట్లోనే ఉంటామండీ ఇప్పుడు ఉగాది పండగ స్టార్ట్ అవుతుంది. కా అండి పండగ పనులు స్టార్ట్ అయ్యాయా
ఇంక స్టార్ట్ చేయలేదండి. మేము మండే నుండి చేస్తాం అనుకుంటున్నాం. మీరు స్టార్ట్ చేసారా అండి.
లేదండి ఇంకా స్టార్ట్ చేయలే చెయ్యాలి. ఇప్పుడు ఎండాకాలంలో మామిడిక కాయలు దొరుకుతాయిగా. మామిడికాయ పచ్చడి పెడతారా అండి మీరు
ఆహ్ పెడతామాండి మీరు పెడతారా
ఆ పెడతామండి ఎలా పెడతారు.
మేము మంచిగా చిన్న సైజు లో ఉన్న కాయలు తీసుకుంటాం. మండి అవి మంచి పుల్ పుల్లగుండాలి బాగా ఆ ఆ కాయలు ఆహ్ తీసుకొచ్చి. ఒక రోజు ముందు బకెట్లో వేసి నాన వేస్తాం నైట్ టైంమ్లా.
ఉహ్ హు
తర్వాత తెల్లారీ వాటి అన్నిట్ ని క్లాత్ తోటి నీటిగా తూడుస్తాం. తడి లేకుండా. తుడ్చిన్నాంక ఆహ్ వాటిని కట్ చేపిస్తామండి. చిన్న చిన్న పీసెస్గా ఆహ్ కట్ చేయించి. వాటిని మంచిగా ఆ ముక్కల అన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని ఆ వెల్లిపాయ పేస్ట్. మెంతి పిండి, ఆవపిండి
ఉహ్
ఇవన్నీ కల్పి పెడతాం ముక్కలకే మళ్ళీ ఇంకో ఆహ్ పోషిప్ పోపులీస్తామండి పోప్పు చేసి కరమేసి
ఉహ్
టెష్ పెట్టుకుంటాం. నిల్వ పచ్చడి అయితే అలా పెడతాం. లేదు నార్మల్ గానే అయితేనేమో దంచి ఉప్పు కారం కలుపుకొని పో్ పెట్ పో పెట్ పెడతామండి మీరు ఎలా చేస్తారండి
నాకు రావండి పెట్టడం మా అత్తయ్య మా మమ్మీ మా మమ్మీ వాళ్ళే పెడతారు
అహ అంటే వాళ్ళు విట్ల పెడతా అంటే ఎప్పుడు చూడలేదా అండి ప్రాసెస్
చూడలేదు అండి
ఇంకా ఏంవంట కల్పి పిండి వంటకాలు గిట్ల చేస్తారండి మీరు
ఆ చేసామండి కత్త గారలు చేస్తాము పూసప్ప చెస్ తం మడుగులు
ఆహ ఈసారి ఉగాది స్పెషల్ ఏమనుకుంటున్నారు
ఉగాది స్పెషల్ అఐరు ఈ సర బచ్చాలు పూర్ణాలే ఉంటాయి కదండీ
అవునండి కొందరు స్వీట్స్ కూడా చేసుకుంటారండి ల డ్డులు
ఆ కొంతమంది లడ్డూలు లేకపోతే గర్జెలు అరిసెలు అవి
హ్మ్ అది అట్లా కూడా చేసుకో ఉంటారు కా కానీ మీరుేమై స్పెషల్ గా చేస్తున్నారు ఏమో అని అడుగుంటతున్నాను
లేదండి అట్లా స్పెషల్ ఏమి లేదు నార్మల్గా గ్యారెలు పూసప్ప చేయడమే అండి ఇగ మీరు స్పెషల్ చేస్తున్నారా
ఆ మేము చేస్తామండి బూందీ లడ్డలు చేద్దాం అనుకుంటున్నాం
అవునా ఎలా ఉంటది ప్రసెస్ ఈజీగానే ఉంటందా బోంది లడ్డు
ఆ బూంద లడ్డలు కూడా బిజీగానే ఉంటద అండి ప్రాసెస్
గులాబ్ జము అవి చేస్ ఆ
శనగ పప్పు తెచ్చుకొని దాన్ని మంచిగా ఎండ పెడతాం ఫస్ట్ దాన్ని ఆహ్ ఎండ పెట్టినాక తర్వాత మిక్సీ పట్టిస్తాం మిల్లుకి
ఆ
పట్టిస్తే మనం కేజీ తీసుకున్నాం అనుకో రెండు కేజీలు అయితండి
టూ కేజీస్ అయితాయి ఆ
ఒక కేజీ పప్పుకి రెండు కేజీల పిండి అవుతుది
ఆ అవును
ఆ రెండు కేజీల పిండికి మనం రెండు కేజీల షుగర్ తీసుకోవాలి శుగర్ మిక్స వాటిస్ కుంటానేమో లడ్డ మెత్తగా ఉంటాయి లేకుంటే డైరెక్ట్ కరగ తీసి మనం పాకం పడితేనే కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది నేను ఎప్పుడు చేస కూడా మిక్సీ బట్టే వేస్తాను పాక మంచిగా లేతగ ఉన్నప్పుడు తీసుకొని
పాకం లేతగా రావాలా ముదురు రావాలా మరి
మీడియం లో ఉండాలి మరి లేతగా రావద్దు మరి ముదురొద్దు మామూలు గుంటేనే బోందిలా అడ్డు మంచి ఉంటదండి ముదనా బోందు అడ్డు గట్టిగా అయిపోతుది ఆ లేతకున్నా తొందర కరాబ్ అయిపోతుది అందుకే మనం ఎప్పుడు పాకం పట్టేటప్పుడు చూసుకుంటా ఉండాలి ముదురకుండా
ఓకే ఓకే బాదుశాలు గులాబ్ జామ్లు చేస్తారా మీరు
ఆ గులాబ్జామ్ అయితే చేశాను గాని బాద్షా ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇంట్లో నేను
అ అ ఇంకేం చేస్తున్నారు
ఆ గులాబ్జాము అయితేనేమో రెడీ ఇట్లా ప్యాక్స్ ఉంటాయా అండి మన షాపులలో గులాబ్ జామ్ పిండి ప్యాకెట్స్ ఆ ఆ పిండి ప్యాకెట్స్ తీసుకొచ్చి షుగర్ పాకం బట్టి వాటిని రౌండ్ బాల్స్ లెక్క చేసి నూనెలో గోలిచ్చి అళ్ళ వేయడమేనండి
ఆ ఈజీ ప్రసె స్తు సన్నాం
హ్మ్మ్
హ్మ్మ్ కాని ఇంకేం చేస్తారు పిండి వంటలు ఇంకా
ఆ పిండి వంటకాలు చేస్తానండి అమ్మ వాళ్ళంటి దగ్గర ఇద్దరు అమ్మ నే కలిసి చేసుకు కుంటాం ఏ పైనా
హ్మ్మ్ హ్మ్మ్
మీరు వెజిటేరియన్ ఎక్కువ తంట నాన్ వెజ్ ఆ
రెండూ తింటామండి
అంటే కొందరికి ఫేవరెట్ ఉంటుంది కదండి మీకు ఏ ఫెవరెట్ బాగా
చికెన్
తింటార
హ్మ్మమ్
మటన్
మటన్ కూడా తింటాం కాని లైట్ గా చికెన్ ఎక్కో తింటాం మటన్ తక్కువ ఫిష్ తక్కువ లైట్గా తింటాం కానీ హెవీగా తినంము
ఉ హూ
మీరన్నీ
మేము అంతేనండి ఫిష్ బాగా తింటామ అండి మేము
హ్మ్మ్ నిన్న ఊర్లో పట్టారంట తెచ్చుకున్నార నిన్న ఊర్లో పట్ట తరంటా
అవునండి ఆ చ్చుకున్నామండి
కేజి వన్ ఫార్టీ పడింది అంటగా
ఆ అవునవును పట్టడం వేర వేరే ఊర్వాలు పట్టడం వల్ల ఎక్కువ రేటు కి అమ్మారు అదే మనూరోళ్లు పడితే కేజి హండ్రెడ్ కి అట్లా ఇస్తారు కదా ఉ వేరే ఊరోళ్లు ఇక్కడన్న చెరువుని పట్టారంట అందుకే ఫిష్ రేట్ కూడా ఎక్కువనే ఉ
పట్టారంట మంచిగా పెద్దవే వస్తునాయంట కదా
ఉ చాలా పెద్దగున్నాయంట ఫిషెస్
ఇస్తారా అండి
ఆ పెడతానండి
పెడతారా ఎలా చేసారు
ఫస్ట్ ఫిష్ లని నీట్ గా వాష్ చేస్త స్కొవాలి కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేపిచుకోవాలి వాటిని మ
ఆ
కట్ చేయించుకొని వాటిని ఆరబెట్టాలి వాటికి అసలు తడా తెచ్చుకుంటూ ఆరబెట్టాలి మొత్తం ఆరు నా కక వాటిని నూనెలో డీప్ ఫ్రై జేసుకోవాలి నూనెలో బాగా గోలిచ్చినాక మనం ఎళ్లిపాయే కారం ఉప్పు జీలకర్ర ఇవి మంచిగా మిక్సీ బట్టుకోవాలె మిక్సీ పట్టుకొని ఆ గోలిచ్చిన ము క్కలకు వీటిని పట్టియడమే
ఓకే
పోబెట్టుకొని బట్టియ్యాలండి
ఆయిల్లో డిఫ్రై చేయాల
ఆ ఆయిల్లో డ్రీఫై చేయాలి మంచిగా ఎట్లా మన అప్పలు ఎట్లా తునుగుతాయి అట్లా అట్లా జెయాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్లు చెయాలి హ మంచి డీఫ్రై అయితేనే ఫిష్ ఖరాబ్ ఉంటుంటది పీస్ లేకపోతే పీస్ ఖరాబ్ అయిపోతుంది అందులో లెమెన్ గూడా పోయ్యాలె అండి ఒక త్రీ ఫోర్ లెమన్ జ్యూస్ జేసి పోయాలి లేమన్ ఉండటడం వల్లనే ఫిష్ ఎక్కువ రోజులు ఉంటుది పచ్చడి ఊ మీరు గిట రండి ఫిష్
ఇకా ఆ తింటామండి ఫిష్ పచ్చడి తింటాం చికెన్ పచ్చ ఆ తింటామండి
ఆహా ఆమ్మ వాళ్ళ
హలో ఆ లేదండి నేనే పెడతా ఫిష్
ఆహా పెడతారా మీరలానే పెడతారా వేరే ప్రాసెసా
ఈ ఇలానే పెడతానండి ఈ ప్రాసెస్ సేమ్ ఇదే
అవునా అదే ఆ ఇంకా చికెన్ పిక్కెలు కూడా పెడుతార అండి మీరు
ఆ పెడతామండి
ఎలా పెడతారు
చికెన్ని ని తీసుకొచ్చి ఫ్రెష్ గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఆరబెట్టి ఇంకా ఆయిల్లో డీఫ్రై చే చేయాలండి ఎలిపాయ కారము పు అవన్నీ ఎంపాలి
మ్
చికెన్ అందులో వేయాలండి ఇక మొత్తం చికెన్ పీసు మొత్తం కరకరా అనే లాగా ఆయిల్లో వేయించాలి
ఆహా
మ్ అరే సరేరా మరి ఆ సరేరా